ఇంకోటేం తెలుసా మా అమ్మమ్మా వాళ్ళు ఊరు ఓ సైడో ఒక సాంప్రదాయం ఉంది ఏమంటే చనిపోయే వాళ్ళ నీ ఆ ఒక అంటే అందరు వచ్చే వరకు ఆగి
ఆ ఎప్పుడు ల్యాండ్ లోపలికి ఎస్తారో
ఆ
త్రింటే ఎత్తుకు వెళ వెళ్తూ ఉంటారు కదా పూలంతాలుకొని త్రీ టైమ్స్ కింద పెడతారంట అది నార్మల్గా అందరి చూఅంది చోట అవుతుంది వాళ్ళ ఊరు సైడు లేవు లేవు అనే మంత్రాలు చదువు
అయ్యా
చనిపోయిన వాళ్ళని ఒకవేళ లేస్తారంట ఆమె ఆమె ఎవరు ఒకసారి త్రీ టైమ్స్ లేసిందంట తెలుసా లేచి ఇంటికి వెళ్ళిపోతారంట అక్కడు ఉండే వాళ్ళంతా పారిపోతారంట అప్పుడు ఏం దయ్యం వచ్చిందా ఏమో అని ద పారిపోకుండా ఇంకేం చేస్తాారు చనిపోయే వాడు లేచిస్తే
ఫస్ట్ లేపమని ఎవరు చెప్తారు వాళ్ళవి ఉమ్మా
ఒ తర్వాతఇంట్లో కదా ఇంట్లో వాళ్ళు త్రీ టైమ్స్ లసిందంటా ఆమె ఎవరు
మరి ఫోర్త్ టైమ్ ఏమైంది చనిపోయింద
కాద త్రీ టైమ్స్ అక్కడ నిల్బెబెడతారు లేవ్వు లెవ్వు లెవ్వని అమేలేసిందంట త్రీ టైమ్స్ ఎప్పుడు దోరా ఇది అది సాంప్రదాయం చెప్తున్నా అక్కడ సాంప్రదాయాలు లే లే అంటారు
అదే మరి ఈ భయం అయితుంది కదా
అవును ఇంకొకటి చనిపోయిన సరే ఇంకొకటి విద ఇది బాగుంటుంది ఆ చనిపోయాక ఈ ఇంట్లో చనిపోయారనుకో వాళ్ళ ఇంట్లో ఒక వైట్ కలర్ పౌడర్ అక్కడ పెడతారంట అది బూడ్దోయ ఏంటో తెలీదో వాళ్ళు కాచిస్ తింటారు కదరా ఏ కాద కాచ చ్చసింటారుగా దాని యొక్క బో నీట్గా పౌడర్లా ఉండేది కలెక్ట్ చేసుకొని ఒక బో లో పెడతారు అక్కడ ఆ నైట్ మొత్తం ఆ డోర్ ఓపెన్ చే ఉండాలి వాళ్ళ ఇంట్లో మాత్రం వాళ్ళింట్లో పడుకుని ఉండాల అందరూ మార్నింగ్ లేస్ చూస్తే అక్కడ ఫూడ్ ప్రింట్స్ ఉంటాయంట ఒకవేళ అలా ఉంటే వాళ్ళ ఆత్మ ఇంకా తిరుగు తుంది లేకపోతే వెళ్లి పోయింది అని అర్థం అంట ఎక్కువ మంది ఇన్ ట్లో అలా ఉంటాయంట తెలుసా ఎవరు తక్కువని వెళ్ళిపోయి ఉండొచ్చుగా కదా వాళ్ళెందుకు అంత గుడ్డిగా నమ్పుతారో ఏంటవ అంత అలాంటివ అంత
ఇప్పుడుప్పు భయం అయితుంది నాకు చెప్పు కానీ కనీ డే టైమ్లో చెప్పాలి ఇంట్రెస్టింగ్ గా వింటా నైట్ అంటే మీరు చెప్పామంటే అంటే ఇంకా నైట్ అంత నిద్దర రాదు నాకు
అంటే ఫూట్ ప్రింట్స్ ఉంటాయంట నిజంగానే అది ఎందుకో తెలీదు
వాళ్ళోచ్చి పలుకరిచ్చి వెళ్ళిండట
పడుకునేటప్పుడు ఇళ్ళంతా క్లీన్ చేసే పడుకుంటారు ఎవరిది కాళ్ళు కాదే కాదనిస్త అసలు పాార ఎడ కొడుదాంటా కానీ మార్నింగ్ లేసి చూస్తే అక్కడ ఫుట్ ప్రింట్స్ ఉంటాయంట
మ్ హు అవును మిరాకల్ ఎంత విచిత్రంగా ఉంటాయి కదా ఇవన్నీ పూర్వకాలం అన్నీ
అవును ఈదను ఓకే ఆ ఫుట్ ప్రింట్స్ ఆమె చచ్చిపోయింది లెవ్వు లెవ్వు అంటే లేసేయడమెనా మ్ హు అక్కడ ఉన్న వాళ్ళు ఇమాజిన్ చేసుకో ఎలా పారిపోయింటారని ఎక ఏఏ సందులో లో దూరి ఏ సందు లో వెళ్ళిపోయుంటారో
వహా హా పాపం రా బాబు ఎట్లు ఉంటుంది కదా ఇవంతా వింటే
ఇదు ల్యాండ్ ఇలా నీట్ గా పూడుస్తారు కదరా ఇప్పుడైతే జేసిబి బితో చేసిస్తారు ఫస్ట్ అయితే మనుషులే ఇలా చేసేవాళ్ళు అది చేసేటప్పుడు లోపలికి తలకి కొ గ్యాప్ పెడతారు తల మాత్రం లోపలికి వెళ్ళేటట్లు అది కరెక్ట్గా వెళ్ళలేదనుకో వాడు నీటుగా చేసింటాడు చూడు వాడికి నరకమే నరకం అంట నైట్ మొత్తం అది వాళ్ళకే తెలియాలి వాడు కరెక్ట్ గా తొవ్వలేదనుకో తలకి ఏమో ఆ అక్కడ కూడా ఫుల్ సాల్ట్ వేస్తారు మొత్తం సాల్టు
ఉహు మొత్తం ఎక్కువ వేస్తారు ఎందుకంటే అది బాడీ చీమలంతా ఎక్కువ తిర తినేకూడదు ఫాస్ట్గా అని
ఉ
అంటే అప్పుడు నిజంగానే టీవీ లో చూపిస్తారు కదా అప్పుడు అట్లా ఎమకలు ఉంటాయా నిజంగానే
అవునురా ఉంటయి రా ష్యూర్ ఉంటాయి
ఫస్ట్స్
ఇంకే ఇంకేం చేస్తాయి అవి అది కూడా తినేస్తుంది చీమలు చీమలు ఎమకలును కూడా తినేస్తాయి ఎక్కువ ఇయర్స్ అవ్వాలి అస్ ఆ ఎక్కువ అంటే ఎక్కువ అంత ఈజీగా పడదులే అది బోన్స్ వీక్గా ఉంటే ఏం చేసేక అవ్వదు తినేస్తయి
అవును తినస్తాయి ఓయేమా ఎంతంది
ఇంకొకరు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఆమెకి ల్యాండ్ లేదు అస్సలు లేదు ఇళ్లు కూడా లేదు ఎవరో ఇంట్లో ఉంటుందామె ఆమెే నార్మల్ కూలీకిళ్ళధన్టా వాళ్ళ కి వీళ్ళకి పని చేసి వాళ్ళ ఇంట్లో పని చేసి వీళ్ళ ఇంట్లో పని చేసి ఆమె క అసలు ల్యాండ్ ఎ లేదంట ఆమె చనిపోయినప్పుడు వాళ్ళ రిలేటి్ రాలేదు వాళ్ళ కొడుకులు రాలేదు కూతురు రాలేదు అంత ల్యాండ్స్ అంతా తీసుకొనిస్తారంట వాళ్ళు ఈమె ఎర్రిపప్పల ఇక్కడెక్కడో వేరే వాళ్ళ ఇంట్లో ఉండింది ఆమే చనిపోయినప్ ప్పుడు పాపం ఎవరు ల్యాండ్ ఇవ్వని ఇవ్వలేదంట అక్కడ పాపం కదా ఏం చేశారో ఏంటప్పుడు బర్న్ చేసి టారు నా తెలిసి
ఆమెనా
ల్యాండ్స్ లేని వాళ్ళు ఏం చేస్తార్రా
దే అక్కడ అప్పుడు గవర్నమెంట్ ఇస్తుధి రా గవర్నమెంట్ ఇచ్చి అందరికి ప్రతి ఊర్లోనూ ఒక సపరేట్ ప్లేస్ ఉంటుంది ఈ ఏరియాలో ఈ ఏరియాలో ఆన్ తా ఇదే చేయాలి అని ఒక సపరేట్ ల్యాండ్ ఇచ్చేస్తారు అక్కడ అందరువి ఉంటాయి అంటే ఆ ఊర్లో ఎవరెవరైతే చనిపోయింటారో అవంతా ఉంటుంది ఉ
కదు ఫుల్డి స్టోరి ఇది ఎప్పుడు కరోనా వచ్చింది చూడు అలాంటిదే పెద్ద డిసీజ్ వచ్చింది అప్పుడు కూడా హలో కరోనా లా ఆ అమ్మమ్మ ఊర్ సైడే అది కూడా అది ఎలా అంటే ఆ ఇంకా కొర్చ చెనిపోతారు కాద్ర ఫుల్ భయంకరం డిసీస్ అది కరోనా కన్నా హై హై హై ఒక్క ఇంట్లో ఒకరు చనిపోయారంట వాళ్ ని అక్కడ పెట్టేసోచ్చి కూర్ టంరూ ఇంకొకరు చనిపోతారంట
ఉమ్
అలాగే ఆఫ్ ఊర్ విలేజ్ అంతా వెళ్ళిపోయింది తెలుసా అదేం డిసీజ్ అవడు ఒక్క ఎప్పుడు చేసి వచ్చే లోపూ ఇంకోరు అనిపోయద అవు
ఆ
అదేమో డిఎండిసస్ ఓ తెలిద్ తర్వాతళ్రూ ఊరే వదిలి వెళ్ళిపోయారు ఆ ఊరు అసలు రే లేనే లేరంట అమ్మసడు ఎక్కువ
ఉమ్
ఇళ్లే ఉండవరా మ్యాప్ ఎక్కువ ఉంటుంది ఇలా లేనే లేదు మా ఊర్ సైడ్ మొత్తం బిల్డింగ్సే ఉంటది వాళ్ళూర్లో చెట్టులు ఎక్కువ అలాంటివి ఫారెస్ట్ ఫారెస్ట్ లో ఉంటాయి మేబీ అవందా నిజమే అనుకుంటాం
అసలు గ్యాప్ కుడుండదు మా ఊర్లో కొంచెం కూడా మరి ఉమ్ నువ్వు ఈ దయ్యం స్టోరీలోనే చెప్పేది ఆప్ నా్ ఫస్ట్ నాక్ బయ్యం మైతున్నా సదు త సరేలే క్లాస్ లో డైలీ డే టైమ్ లో చెప్పాలమ్మా ఇప్పుడు కాదు
మాకే
ఏంటి నీవి స్టో రిలంత చెప్పేస్తుంటే టైం అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్ గా దీంట్లో మాట్లాడేటప్పుడు. టే హలో
తెన్ కా పని ఇంకేంటి సమాచారాలు
నితిన్ నీకు మెసేజ్ చేశాడంటనే ఇంస్టా లో నాకు స్క్రీన్ షాట్ పెట్టాడు.
నాకా ఎమని!
ఈ హాయ్ విలేక అని పెట్టి అంటే దీని బట్టి నేను నీతో మాట్లాడుతున్నప్పుడు కా దీంట్లో వాడు నాకు ఫోన్ చేశాడు, మెసేజ్ చేశాడు, నేను ఎలా ఎత్తేకి అయితుంది చెప్పు. ఎత్తలేద్ దు అందుకే చెప్పాడు. నీకు మెసేజ్ చేశాడు. ఆమెకి ఫోన్ లిఫ్ట్ చేయమను ఆమెకి నాకు నాక్ కాల్ ఇన్పడదా అన్నట్టుగా అన్ సెండ్ చేశాడో మరేమో రిక్వెస్
మ్ నాకు రాలేదురా ఓహో అవును కదా చూస్తా ఉండు
మ్మ్
లేదు ఆ దాంట్లో కూడా లేదు
ఏమో అన్ సెండ్ చేశాడేమో ఎవరో కొత్త నెంబర్ తో రెండు సార్లు కాల్ చేస్ శార్రా బాబు ఎవరో ఏమో ఇప్పుడే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు. ఏ వాడి నంబర్ తో చేయొచ్చు కదా ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్ ఎలా మా ట్లాడేది ఇట్లా
ఓ అలాగా కట్ చేసి ఆ తర్వాత మాట్లాడి చేయి మెసేజ్
నా నిద్దరవచ్చేస్తుంది ఫుల్ గా.
అవునా సరే రేపు మాట్లాడదం లే. ఈ రోజు కంప్లీట్ చేస్తే రేపు ఈజీ అవుతుంది నాది ఇంకా ఎయిట్టీన్ ట్వంటీ ఉంటాయి.
ఆ ఎయిటీన్ ఉంటాయి.
మ్
ఇంకా రెండే అయినయి నువ్వే చెయి అది ఫైవ్ అయిపోయింది అప్పుడే.
ఆఁహా
ఇప్పుడు మళ్ళీ నువ్వే చెయి నీకేంటి రెండూ సార్లు హండ్రెడ్ రెండు సార్లు వచ్చింది హా హండ్రెడ్ రూపీస్ రెండు సార్లు వచ్చింది. టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కంటిన్యూస్గా రెండు సార్లు మాట్లాడమ్ అప్పుడే కాల్ చేసినప్పుడు టెన్ మినిట్స్ మాట్లాడావు. ఇప్పుడు కాల్ చేసినప్పుడు టెన్ మినిట్స్ మాట్లాడావు.
మ్ఁ సరే కట్ చేస్తా వాడికి చేయ్ నువ్వు తర్వాత మెసేజ్ చెయ్ మ్ బాయ్